ఆ చెప్పండి
కాదు మీతో ఒకటి అడగాలి అనుకుంటాన్నాను మీరు మీరు ఎప్పుడైనా శబరిమల పోయినారా అండి
పోలే పోయినాను జబుడు చిన్నప్పుడు పోయినాలే సెవెంత్ క్లాస్ లో ఉన్నప్పుడు పోయినా
ఎట్లుంది మరి అక్కడ అంతా
పెద్ద కొండ ఉంది చానా మెట్లు ఉంటాయి ఓ ఆడెనో ఒక నది ఉంటుంది అన్నమాట పంప నది ఏదో అంటారబ్బా
ఆ అది కింద ఉంటుందంట కదా కొండ పైన కాదంట గా
కొండ పైన ఏం నదులు ఉండవు కిందే ఉండేది
మళ్ళా ఆ కొండ పైనికి స్టెప్స్ ఉంటాయి స్టెప్స్ కూడా అంటే పెద్దగా ఆ స్టెప్స్ ఏమి ఉండవు ఊరికినే అట్లా ఫ్లాట్ గా కొంచెం ఫ్లాట్ గా కొంచెం ఫ్లాట్ గా కొంచెం అట్లా ఉంటాయనమాట బాగా నడిచే బాగుంటది మామూలుగా తిరుపతి మెట్లు ఉన్నటే అట్లా ఉండవు
హమ్
హమ్ బాగుంటాది నడిచేకి అసలు నడిచిన ఎట్లా ఉంటాదో తెలుసునా ఆ కొండ ఎక్కుతాంటే
ఆమ్ కానీ చాలా మంది ఎక్కలేక పో మనుషుల్ని పెట్టుకుంటారంట కదా
పెట్టుకుంటారు ఎక్కలేనోళ్లు
ఉమ్
మే నేను ఎక్కేస్తాంటబ్బ నేనప్పుడు బాగా స్ట్రాంగ్ గా ఉంటే
ఉమ్ హా ఇప్పుడు ఈ మధ్య ఎప్పుడైనా పోయినారా
పోలేదు పోవాల బాగుంటది లొకేషన్ ఆడ అక్కడ రబ్బర్ చెట్లు పెంచుతారు తెలిసిన నీకి రబ్బర్ చెట్లు
ఆ అవును నేను చూసిన
ఆమ్ హా
ఆ గిన్నెలు అన్నీ కట్టింటారు కదా దానికి
ఆ ఆ
అవునవును
హమ్ అబ్బులు ఉంటాది మధ్యలో నావి ఆ అనిపించింది అన్న మాట ఒకసారైనా ఆడ మధ్యలో అంటే పోయే దారిలోనే ఉంటాది రబ్బర్ చెట్లు లన్ని అక్కడ దగ్గర దిగి అట్లా ఆగం బాగా లొకేషన్ చూడాలని అన్ అనుకుంటంది కానీ మేము బస్సు లో పోతున్నప్పటికి ఇంగ ఆపలేదు ఎవరు
అవునవును అందుకే అట్లాంటి వాటి చోట్కంతా కార్ కని మాట్లాడుకోనిపోతే అప్పుడు మనము అయి ఎక్కడ కావాలంటే అక్కడ ఆపుకొని అన్ని చూసుకొని రావచ్చు
కారు మాట్లాడేది ఏం లేదు మాకే కారు ఉంది ఇప్పుడు మేమే పోతము
ఆ ఓకే ఓకే అయితే ఈసారి పోయినప్పుడు ఇంకేం లేండి అయితే మొత్తం అన్ని చూసుకొని అట్లా రావచ్చు
ఉ ఈసార్ పోతాం చూడు కార్ వేసుకొని పోతే దెబ్బకి ఐదు రోజులు రాకూడదు అక్కడేది ఉండాలి తిరుకొండ ఫారెస్ట్ లోనే
ఇంకా అక్కడ అన్ని ఆ ఫారెస్ట్ లో అదే అడవిలో ఉండే జంతువులు కూడా వస్త స్తా ఉంటాయి కదా దారి మధ్యలో
ఆ వస్తంటయి మధ్యలో వస్తాయి ఏనుగులు వస్తాయి మా మేము పోయినప్పుడయితే ఏనుగు ఇట్లా పక్కనే పోతనుండిది అడవిలో
హు అవేమి చెయవా మనుషులకి
అవి ఏం చేయవు మనం ఏం దానికి ఏం చేయకపోతే అవి కూడా ఏం చేయవు మనకి దానిలో పనే అవి చేసుకుంటూ పోతా ఉంటాయి
అవునవును అండి ఇంకేంటండి మరి
చెప్పాలండి దాన్ని ఇంకా కేరళలో ఒకటే కాదు ఇంకా మంచి ప్లేస్ ఉంటయి పోయి చూసి రావచ్చు నువ్వు కూడా పోయిన్నావా కేరళకి
కేరళ అంటే తెలిదా ఎప్పుడు పోలేదండి ఇంకా తమిళనాడులో కొన్ని చోట్లకు పోయినాం అంటే రామేశ్వరం అట్లా ఆ అట్లాంటి చోట్ల పోయినాం అవును అరుణాచలంకి పోయినాం రామేశ్వరంకి పోయినాం రామేశ్వరంలో ఇట్లా కొన్ని ఎక్కడెక్కడ నుంచనో దాని ఒక ఇరవై ఒక్క నదుల్లో పదమూడు నదులు బావుల్లో నీళ్లు ఉంటాయన్నమాట అవన్నీ పోపించుకుంటారు గుళ్ లోపల
ఉహు
హ్మ్ అక్కడ కూడా అది కూడా అక్కడ రెండు లింగాలు ఉంటాయంట
అవునా
హుమ్ దేవ్
ఓకే ఓకే నాకు అంత ఐడియా లేదులే ఈసారి పోయిన్నప్పుడు బాగా అంత న స్ చేసి బాగా తెలుసుకొని రావల్లా
హుమ్ మాకు కూడా అక్కడ ఉన్న ఒక గైడ్ చెప్పినాడు అనమాట ఇవన్నీ అంటే పూజారులు ఉంటారు కదా వాళ్ళు అక్కడ తెలిసింది పెద్దవాళ్ళు వాళ్ళందరూ అట్లా చెప్పినారు అప్పుడు ఆడేమో రెండు రెండు ఉంటాయి గుడి లోపల సీతమ్మదేవి చేసినదొ ఒకటి ఆంజనేయ స్వామి చేసిండేది ఒకటి
అవునులే ఈసారి అట్లనే కాదు ఇంగ మీ మీ కాలేజీ లో ప్లేస్మెంట్కి ట్రైనింగ్ ఇస్ నారంట కదా
అవును ఇస్త అన్నారు
ఆ బా బాగా బాగా ఇస్తారా వాళ్ళు ట్రైనింగ్
ఏవో కొన్ని కొన్ని బాగా చెప్తన్నారు ఇంక కొన్ని కొన్ని మాత్రం ఆ ఏమంత బాగా చెప్పట్లేదు అన్నమాట వాళ్ళు కూడా.
అవునా.
ఇంగ మనం మన సొంతంగా చదువుకుంటే చదువుకోవచ్చు. అంత పూర్తి వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటే కష్టం.
ఆ వాళ్ళు చెప్పేది ఒకటే సరిపోదా అంటావ్ మొత్తానికి మనం కూడా చదువుకోవాలా అంటావ్.
ఆ అంతే ఊరికే అది కూడా మాతో డబ్బులు కట్టించుకున్నారండి దానికి చనా వేస్ట్ అనిపిస్తుంది మాకైతే.
ఆ మా కళేలో కూడా కట్టించుకున్నారు డబ్బులు
మ్మ్ అంటే ఎందుకు ఊరికే డబ్బులు కట్టించుకున్నారు దానికి తగ్గట్టు చెప్ చెప్పలా కదా అది కూడా చెప్పట్లేదు. టైం చూస్తే టైం కూడా లేదు ఊరికి టైం వేస్ట్ చేస్తున్నారేమో వాళ్ళు అని అనిపిస్తుంది మాకైతే.
ఉ నాకు తెలిసి ఇట్లాంటి స్కీములు ఫస్ట్ ఇ సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ నుంచి పెడితేనే బాగుంటదేమో దా
ఆ అవును అప్పడు నుంచినే ఇంగెట్లనో ఫైనల్ గా ఒటే కదా. జాబ్ రావాలా అదేదో ఫస్ట్నుంచి దానికే ట్రైనింగ్ ఇస్తే బెటర్ ఉంటుంది అప్ ఇప్పుడంతా ఏవేవో చెప్పి ఇప్పుడు సడన్ గా టూ మంత్స్ లో చదివేయాళ్ల అన్ని అంటే ఎట్లా చదివేస్తారు ఎవరన్నా గాని
అదే కదా నేనైతే అట్లే అట్లే మేలు అట్లేమన్నా చేస్తానే సెకండ్ ఇయర్ ను
మ్మ్ కానీ ఏ కాలేజీ లో ఇత్తారండి అట్లా ట్రైనింగ్లు అందరూ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ లోనే అట్లావన్నీ చేస్తారు
అవునులే
మ్మ్
బయట పోలేదా తినడానికి
ఆ లేదండి పోలె ఇంకొంతసేపు తర్వాత ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తాను వస్తే అందరం కలిసిపోతాం
అవునా
ఉ
నేను పోవాల నేను కూడా అట్లే ఏమన్నా తినేసి రాళ్ల ఆకలైతాంది
మ్మ్ మీరేమైనా వస్తారా అండి
తర్వాత వస్త నేను
నాకు కూడా పానీపూరి తినాల అనిపిస్తాంది పోయేసి రావాల
అవునులే నాకి పానీపూరి తిన బుద్ధి అయితాంది
ఆహా మరే మరి వచ్చేయండి అయితే పోయి తిన్న తిని రావచ్చు
కానీ ఇప్పుడు బుద్ధిగాలే
ఉ
ఉ మీరు తినేసి రాపొండి దానికి టైం ఉంది కానీ
ఉ వెళ్తామండి ఇంకా కొంతసేపు తర్వాత వస్తే ఇట్లా ఫ్రెండ్స్ ఇంకా రాలేదు
ఉ మీ ఫ్రెండ్స్ ఏం చదువుతున్నారు
అంటే వాళ్ళక ఏదో ఇంకా కాలేజ్ లో వర్క్ ఉందని చెప్పి అక్కడే ఉండిపోయినారన మాట
ఆహా అంటే మీ క్లాసేనా మీ ఫ్రెండ్స్
ఆ కానీ వేరే తీసుకున్నారు కోర్సెస్ అన్ని ఇప్పుడు ట్రైనింగ్ అని చెప్తున్నారు కదా దాంట్లో నేను వేరే వాళ్ళు వేరేది అట్లంతా కొంచెం కొంచెం డివైడ్ అయ్యి తీసుకున్నాం అనమాట ఇంకా అట్ల అయి వాళ్ళకి కొంచెం వర్క్ కొండి అక్కడే ఉన్నారు
ఉ ఈసారి ఈ సార్ నువ్వు ఇట్లా ట్రైనింగ్ తీసుకునేటప్పుడు మీ ఫ్రెండ్స్ తీసుకు నే తీసుకో ఎందుకంటే మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా పక్కన వాళ్ళు ఏమన్నా డౌట్లు చెపిస్తారు నీకే
ఎందుకు ఇప్పుడు ట్రైనర్లు ఉండే దానికోసమే కదండి మన డౌట్లు అన్ని కలియర్ చేయడం కోసం కదా ట్రైనర్లు ఉన్నారు మళ్ళీ దానికోసం మనం ఎందుకు
అవునా అంట కొంతమంది ఇప్పుడు నట్లోళ్ళు ట్రైైన ట్రైైనర్ తో క్వశ్చన్ అడిగేకి డౌట్లు అడిగేకి మొహమాట పడతారు
ఉహు మా ట్రైనర్లు అయితే బాగా ఫ్రెండ్లీగా అన్ని చెప్తారండి ఇంకా ప్ర ప్రతి టాపిక్ అయిపోయిన వెంటనే ఆ మీకు ఏమైన్నా డౌట్స్ ఉన్నాయా ఇంకా ఏమైనా అంటే చెప్పాల ఎట్లా
ఉ
అట్లా అన్నీ ఆ వాళ్ళే అడిగి అడిగి మర చెప్తారండి
మంచి ట్రైనర్ అట్లయితే మాకున్న ట్రైనర్ మాకు కూడా బానే చెప్తాడు
ఉ ఆ అయినా మీ ట్రైనర్ కూడా బాగా చెప్తారంట కదా
మా ట్రేైనర్ కూడా బాగా చెస్తాడు మేమే వినం ఇంతే
ఓకే ఓకే
ఉహు ఈసారి ఆ ఏమన్నా ట్రైనింగ్ ఇచ్చేటట్లు ఉంటే నీకు కూడా చెప్తాలే నువ్వు కూడా మంచి కోర్సు తీసుకోసారి
ఉ
తొందర పడి తొందర పడి ఏంటి బట్టి తీసుకోవద్దు మోసపోతావ్
ఉమ్ అవును బయట పోయి తీసుకునేవన్నీ అట్లనే ఉంటాయి, కాలేజీ వాళ్ళు ఇంగ తప్ ప్పదు కాబట్టి కట్టల
ఉమ్ బయట ఇన్పన్సిబుల్ చేసేటప్పుడు డబ్బులు కట్టించుంటారు కొంతమంది, కం కొన్ని కంపెనీ వొళ్ళు, అంటే కంపెనీ వొళ్ళు కట్టి రు బయట డీలర్లు ఉంటారులే బ్రోకర్లు, వాళ్ళు కట్టించుకుంటారు. స్కామ్ చేస్తారు వాళ్ళు దీన్ని అందుకు
ఉమ్ అవునండి
ఉమ్ ఏదైనా గాని హెచ్ డి ఆర్ మా సార్ చెప్పినాడు ఏ ఇప్పుడు ఎదన్నా పో ఆ రిక్రూపెంట్ ఒక కంపెనీ వదిలిందంటే దానికి డైరెక్ట్ నువ అప్లై చేయాలనుకుంటే ఆ ఆ వాళ్ళు డైరెక్ట్ వాళ్ళ కంపెనీ వెబ్సైట్ లేకపోయి ఆ హెచ్ ఆర్ ది మెయిల్ ఉంటుందంట ఆ మెయిల్ కి నీ రిజ్యూమ్ పెట్టి ఆ నీ స్కిల్స్ ఏంటో అతనికి చెప్తే ఇట్లా ఏమో వర్కౌట్ ఐతుంది, ఎక్కువగా అదే అంతేగాని నౌకరీ డాట్ కము ఇట్ల ఉంటాయి కదా, వెబ్సైట్స్ దాంట్లో ఆ జాబ్ కు అప్లై చేస్తే ఎంతేం రెస్పాండ్ కాదు, రెస్పాన్స్ ఉండదు కరెంట్ ఏమన్నా ఉంటే హెచ్ ఆర్ కి మెయిల్ మెయిల్ చేసి నేర్చు కోండి, మీకు తొందరగా రిజల్ట్ వస్తదనే తతే